హయ్ అండి, బాన్నారా.
ఆ బాగున్నాండి, మీరు బాగున్నారా.
మొన్న ఏం జెస్తున్నారు.
లండ్ ఇప్పుడే అట్లా బయట, ఉ, వాకింగ్, చేస్తున్నా.
అవును. తిన్నారా మరి, ఉమ్ వాకింగ్ చేస్ తిన్నాక వాకింగ్ చేస్తారు గదా మ. అజరూమ్ చాలా మంది.
ఆ అంతే అండి నాది, నేను అలానే ఇస్తా. నాకు అలా చేస్తేనే నాకు కొంచెం ఫ్రీగా ఉంటాది స్టమక్. మీ మీరేమన్నా, చేసు మీరు తిన్నారాండి. ఆ తిన్న. ఇంకేది మీరు తిన్నారా.
తిన్నాానండి.
ఉమ్ ఎం కర్రీ అండి.
ఈ రోజు మాది. సాంబార్.
అవునా అండి.
అవునండి, మా మమ్మే చేసి. దంది నాకు సాంబార్ ఏంది రాలో
అవునా ఏమేం కరీ చేయొచ్చండి మీకు ఊ
ఊ ఆలు ఎగ్గు చిక్ కెన్ మటన్ బి దియ ఏయచ్చు
ఉ ఊ ఫేవరెట్ కర్రీ ఏంటిదండి మీది
నాది చికెన్ ఫ్రై
అవునా అండి
అవును
ఊ ఆ మీక్ కర్రీ చేయచ్చండి చికెన్
చేయచ్చండి
ఊ నా కూడాన్ చికెన్ కర్రీ చేయచ్చండి
తర కొంచెం
ఏం లేండి నేను వన్ కేజీ చికెన్కి మన మెజర్మెంట్స్తో ఒక టూ స్పూన్స్తోని అన్నీ మసాలాలు అన్నీ యాడ్ చేసి దాన్ని మ్యాగ్నెట్ చేసుకొని ఇగ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెడతండ్రి ఊ ఉ ఆ ఫ్రిడ్జ్లో పెట్టాక హాఫ్ అన్ అవర్ అయిపోయినంక వాటికి ఆ పీసెస్ కనిటిది ఆ మసాలా బాగా సింక్ ఐతదండి సింక్ అయినంక ఊ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చికెన్ కాబట్టి మనకి కొంచెం ఆయిల్ తక్కువ వేస్తున్నాం ఎందుకంటే చికెన్లో ఆయిల్ ఉంటది కాబట్టి ఉ దాంతోట్ మన స్పైసెస్ లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ ఆయిల్ కొంచెం హీట్ అయినాక అవి వేసుకొని లైట్ గా బ్రౌనిష్ కలర్ వయ్యేదాకా ఫ్రై యేసుకోవాలి
ఓ
దాని తర్వాత దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి
ఊ
ఓ కే అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి
హ్
వేసుకున్నాక లైటిష్ బ్రౌన్ కలర్ అయినాక లై అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎట్లా అంటే మనం అప్పుడప్పుడు అల్లం ఎల్లిగడ్డ దంచి వేసుక్ కుంటనే ఆ టేస్ట్ అనేది మనకి ఫ్లేవర్ అనేది తాకుతది
ఓకే
ద ద ఆ దమ్ చేకున్నాక లైట్ గా అది బ్రౌన్ కలర్ అయినాక మనం మ్యాట్ అన్నదిసుకున్న
హుహ్
బండి మీద ఒక మంచి ఒక మంచి ఒక
థాంక్స్ అండి
ఒకే అండి మంచిగా అని చికెన్ ముక్కలు అన్ని ఆ తర్వాత మనం మూత పెట్ పెట్టుకొని థార్టిన్ టూ ఫీవ్ టూ మినిట్స్ దాకా ఉండి సర్వ్ చేసుకోవాలి
ఏమో ఏమో బాగుందండి నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను
హు ట్రై చెస్ ై మనం మళ్ళా బా చికెన్ ఉ ఉడికిన మళ్ల మనం గరంమసాలా ధనియాల పొడి స్లిమ్ లో పెట్టుకోవాలి అండి ఫోర్టీన్ మినిట్స్ ఇంకా ఇంకో ఫైవ్ మినిట్స్ పట్టినక చికెన్ అనేది మంచిగా రోస్ట్ అయ్యి దగ్గరికి కర్రీ టైప్ లో స
అవునా
ఇప్పుడు దాని మిదికెళ్ళి కోతిమీరు లైట్ గా బటర్ వేస్తే తరువాత తెలుస్తది అండి ఫ్లేవర్ మనకి
అవునాండి ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను రెస్ ఒకే బై అండి
ఒకే నేను కూడా చాలా ట్రై చేశాను. ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నప్పుడు ట్రై చేస్తానండి అదే ఇప్పుడు మా అమ్మ ఉన్నది అనుకో మళ్ళా అన్ని కూరలు నాతోనే అండిపిస్తదండి ఇప్పుడు నేను ఇట్లా చేస్తానని.
ఏం కాదు అండి తర్వాత యూజ్ కదా మీకు కూడా నేర్చుకుంటే,
నేనే ఇప్పుడు వండుకుంట కూర్చుంటా అండి ఇగ ఇంట్లో
మ్మ్ తర్వాత మీరు మ్యారీడా అండి.
ఏ కాదు అండి మీ సింగిల్.
అయ్యో ఎందుకండి సింగిల్.
ఏ మ్యాజీకో అందే అంతా లేదండి.
అయ్యా
ఉహూ
ఏం కాదు. సింగల్ కాబట్టి బ్యాచిలర్ లైఫ్ యూజ్ అయితదో లేదొ తర్వాత
అదే ఇంకా ప్రాక్టీస్ కాబట్టి చేస్తున్నాంమండి ఇగా ఏం చేస్తాం రేపు మళ్ళా చేసుకున్నాంక లొల్లి అయితే మీరే అండుకోండి వేరేగా ఉమ్ మీరేమన్నా కర్రీసి చేసారా.
మాట్లాడు
మీరేమన్నా కర్రీ చేసారాండి రీసెంట్గా. అవునా ఈ రెసిపీ ట్రై చేయండి ఒకసారి బాగుంటది నేను చెప్పినట్టు రీసెంట్ గా ఈ రెసిపీ నాకు ఒకరు చెపీ కానీ ఎవరో తెలుసుకోవాలి.
ఈ రెసిపి
ఒక ఫ్రెండ్ చెప్పిందండి నాకు తను హోటల్లా చేస్తది తను చెప్పిందండి.
ఓ ఒకే
అ
లేదండి మూవీస్ ఏం చూలేదు. వన్ పీస్ ఒకటి ఇద్దాం అనుకున్నా కానీ అ ఒ ఎపిసోడ్ ఎయిట్ ఆ స ఇంట్లో ఉందని చెప్పేసి చూడలేదు
చూడండి బాగుంటది వనిపిస అది మీరు ఒకసారి చూడండి నేను చూసాను ఆల్వేడీ నేను చూసానుండి అవసర లేండి నేను మీకు యానిమీ తన అయితేన్స్ ఉన్నా మొత్తం థౌసండ్ ఉంటుంది అట్లాగా మీరు చూడకపోతే రీసెంట్ గా ఏంటంటే గ్రాఫిక్స్తో తీసారు ఆ రియల్ లైఫ్తో టూ సీజన్సే వచ్చినాయి మొన్నే టూ వచ్చ
అది ఒక్క ఒక్క సీజన్ లో ఒక్క ఎపిసోడ్ ఎయిట్ అర్స్ ఏమాన్దంట కదా
ఏ లేదండి అలా ఏం లేదండి ఒక వన్ అవర్ ఉంటుందండి ఏ ఒక్కొక్క చూడు అంటే సీజన్ అంతా కలిపి ఎయిట్ అవర్స్ ఉంటుందండి ఒక్క సీజన్ అంతా కలిపి ఎయిట్ అవర్స్ ఉం
అదే సీజన్ మొత్తం కలిపి ఎయిట్ ఆర్స మంద అ చెప్పేసి అంత లాంగ అట్లని చెపేశి చూడలే ఆ ఈ మధ్య నాకు అయి ఫేక్షన్ అయిందండి అందుకే ఫోన్ ఎక్కువ చూడట్లేదు మామ్మీ ఫోన్ చూస్తే పెడుతుంది ఆ ఫోన్ వల్లనేయి చిన చెప్పేసి
మరి హాస్పిటల్ లేనా
వెళ్ళానండి కానీ యూజ్ చేసినా కూడా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు
అవునా మళ్ళా వేరే హాస్పిటల్స్ అయ్యే ప
ఇగ వెళ్ళాలండి ఇక ఇప్పుడు మా మమ్మీ కొంచెం ఇప్పుడు షిరే పండకదా బిజీగా ఉంది పండుగ పనికి వెళ్దాం అని చెప్పింది
హ అంటే అంటే ఎట్లాన్నటు రైస్ అనేటి రెడ్డు అయితున్నావా ఏమవుతున్నాకు
ఉ అర్ధం కాలే అవునండి ఐస్ రెడ్ అయి దుర్దా పెడుతుంది
ఆవునండి
తున్నాయి
అవునా
అవునండి
ఉ చాలా ఇబ్బంది ఫేస్ చేతాలనుకుంట మీకు బాగా అంటే రియల్ లైఫ్ లో బాగానే అవపడుతుందండి అంటే ఈ
లేదండి అంత అట్లనే ఉంటుంది యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా అట్నే దురద పెడుతుంది
ఫివర్ టైప్ త్రీ అనన్నా వచ్చినయ టెస్ట్ చేసుకోపోతుందండి ఏమన్నా
హు ఏం లేదండి మా మమ్మీని అడిగితే ఆయన ఫోన్ ఫోన్ చూడ్ డం వల్ల వాటర్ ఎక్కువ తగట్లేదు కదా అందుకే అట్లా అయితుంది ఉంటుంది ఇగ చూ వెళ్ళాలి
హు ఇప్పుడు ఏందంటే వెదర్ కూడా మనకు అనుకూలంగా వస్తులేదండి వెదరు కూడా మేం వెదర్ కుడము వస్త
సరే అండి మరి
అ